హలో
హలో
అదే అన్
ఆ అ మాక్కుడా మాకు ఉమ్మ్ ఇలా అన్నానంటారే నాని ఊ నేనెవరితో అన్ నాను ఊరికే చె ఫ్రెండ్స్ అడిగింమో అంటే అవునా మనకు తెలియదు అసలు వాళ్లు బ్యూటి పాలల్ పొయింటే అట్
మేము ఎందుకు పోతాం అసలు
మాకి ఏమో నచి దంటే ఇన్ఫర్మేషన్ మీరు జడ లేపిస్తున్నారు పోయ్యి పార్లల్ కు పొయ్యి ఒక్కొక్కరు త్రీ హండ్రెడ్ పెట్టి అని
ఎవరు చెప్పింది అసలు ఛీ మేమెందుకు చేస్తాం అట్ట రూమ్ లో ఎంత మంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళనడిగితే చెప్పరా
ఏమో అట్ల అనేసరికి అవునా చేపిచ్చుకుంటే చేపిచ్చుకోని లే ఇంకెప్పుడు చే ఊమ్మ్
కున్నాం అసలుకి మెంటలా అసలుకి ఏమన్నా అంత చెమటంత కారిపోయి మెముంటే నేను వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. వాళ్ళు అప్పుడే ఫ్యాషన్ షోకి పోయి వచ్చినారు. ఇంకా తిని ఈ నాక్ కూ అదే ఆఫ్ సారి మీదకి చున్నీ కావాలంటే ధను కూడా మా తను వచ్చింది ఈవినింగ్ అంతా ధనువుతోనే ఉన్నాం ధనువు తెలీయదా మేము ఎం చెపిచ్చుకున్నాం చున్ని అక్కడ గాంధీ బొమ్మ దగ్గర హ సారి మీదికి చున్ని తీసుకొని వచ్చే ఆ ఫాబ్రిక్ స్టోర్ అంట అక్కడ తీసుకొని వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది నైట్ తిని ఇక డాన్స్ ప్రాక్టీస్ చేసి పడుకుని పొద్దున్నే లేసినాము.
బాగా వేశారు లే డాన్స్ చెప్పులు అట్లే వేసుకొని చేసారా.
నేనసుకోలే చెప్పులు
నంది ఏసుకున్న అపుడు పండక్కి ఏలిన
ఆహ అదే కదా మేము ఏసుకుంటే ఎస్ కున్నామని చెప్తాం కదా అసల మాకే తెలీదు ఏందో ఏందో క్రియేట్ చేస్ దండు పిచ్చ కామెడి అసలుకి సలు ఏందో
ఏమో లే రీషి నీకు తెల్సు కదా
ఆ అదే అదే షాక్ తెలుసా న ఉల సచ్చినావే ఎప్పుడు పోయినాం అబ్బా అని
ఓ
ఊ నేన ఇంకా ఏమేమో చెప్పేదన్ అంట
ఇంకా ఉ
ఆ ఆ క్యా కర్తే పయిగా
హ
బ్రేక్ అయితాంది వాయిస్
ఐ అ ఇ
బాత్ కర్త హారేనారేగతం అఅ టెన్ మినిట్స్ మాట్లాడండి టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయిపోయింది నేనా అబ్బాయి చూడ అబ్బాయి బా చూసినప్పతే బాక్సెస్ ఇవ్వాలంటే గేట్ దగ్గరా మార్నింగ్ తినడానికి
అవును మార్నింగ్ ఫుడ్ ఎట్లా చేస్తాను జూనియర్స్ వస్తేస్తాన్నార
ఆ ఆ అబ్బాయ్ జూనియర్ ఉన్నాడు తీస్కోన్
ఆహో ఈవినింగ్
ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్
ఆ
బానే ఉంటది మార్నింగ్
ఆ ఎప్పుడు ట్వంటీ కదా రంజాన్ ఇప్పుడేముంటాయి షాప్స్ పొద్దున్నే
షాప్స్ ఏముండవు అక్కడ మసీద్ దగ్గర చేస్తారు
అవునా అక్కడ పెడతారు కదా
ఆ పెడతారద
మ్మ్
ఇంకా వీళ్ళ బాక్సెస్ ఇస్తే మేము పెట్టుకొని వచ్చి ఇచ్చి మాకి మళ్ళపోయి వాల్తినెస్ స్తారు
ఆహా ఆల్గుడా ముస్లిలీమ్స్ ఏనా
ఆ
మ్మహు
వాళ్ళు కూడా ఉంటారు ఫాస్టింగ్
ఆహ వాటర్ కుడ తాగకూడదు కదా ఎంగిలి కూడా మింగ కుడదు
ఆ అవును
హ్మ్ ఎప్పనుంచి ఉంటన్నావ్ చిన్నప్పున్నించా?
లేదు నేను ఉన్నబట్టి ఇక్కడికి వచ్చి రాత లాస్ట్ ఇయర్ ఉన్నా ఈ ఇయర్ ఉన్నా అంతకు ముందు చిన్నప్పుడు నేను ఎప్పు టూ డేసే ఉంటుంది అంటే ఇ ఇంటర్ లో ఉన్నప్పుడు నాకు ఫుడ్ అంత అవైలబుల్ లో లేదు రిష్ ఫుడ్డు దొరికేది కాదు
ఆ
ఆ ఇంటర్ హాస్టల్
అవునా ఇంటరు కూడా నా ఎ ప్పున్నుంచి
ఇంటరు ఇంటర్ నుంచి హాస్
ఎక్కడ మీ ఊర్లో నేనా బయటా?
నంద్యాల్లో
ఆహ
వన్ అవర్ పడతది మా ఇంటికి హస్ట్
ఆహా నేనయితే ఫస్ట్ టైమ్ అసలు హాస్టల్
అవునా
నాకు అసలు ఏం తెలీదు ఏం రాదు.
హ్మ్
హ్మ్ నేన్ డేస్కాలర్ ఇంటి దగ్గర
ఆడు ఈ ఫుడ్డు అంతా దొరికేది కాదస్లు అందుకు ఉండేదాన్ని కాదు ఇంటర్ లో ఇంకా తెన్త్ వర్ కంటే టూ డేస్ ఉండేదాన్ని కా స్కూల్ కి పోతాం కదా.
ఆ
అప్పుడు ఆఫీస్ కి పోయే వాళ్ళం. అయినా ప్పుడు వాటర్ దప్పికైతై అని న్యూస్ చెప్పేసి అసలు ఎవరు ఉండే వాళ్ళు కాదు. ఆ అంజ ఉండేదాన్ని కాదు ఇక్కడికి వచ్చిన తవాత లాస్ట్ ఇయర్ ఒక ట్వంటీ వన్నో ఎంతో ట్వంటీ వన్ డేస్ ఉన్నా. ఇయ్యరు టెన్ డేస్
ఆహా
ఇంకా ఒక ఎయిట్ నైన్ డేస్ అన్ ఆ మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఉండకూడదు లే
ఆ అవునులే.
సెవెన్ డేస్ నైన్ డేస్
ఆ అదంతా అయిపోయే వరకు, ఆ అవును అక్కడ తగ్గు త్తరు అమ్మాయిలకి
హ్మ్
మ్మ్
ఇంకా నేను స్పోర్ట్స్ అప్పుడు టూ డేస్ లేను.
ఆహా మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ పాపనే చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ ఒకటేస్ స్కూలు చీ నర్సరీ నుంచి ఎప్పుడు రంజాన్ కి పిలుస్తది వాళ్ మమ్మీ రంజాన్ కి అయితే చాలు రంజాన్ బక్రీద్ కి తీసుకోన్పోయ్ తినిపిస్తా ఉంటది అన్ని చే
మ్మ్ పోతావా మళ్ళీ ఎప్పుడైనా
ఆ ప్ర మా మా ఇంటి దగ్గరే వాళ్ళిల్లు పక్కపక్క పక్కనే కొంచెం వాకింగ్ డిస్టెన్స్ వాళ్ళ ది స్ట్రీట్ ఫస్ట్ అట్ల అయితే మాది లాస్ట్ లో ఉంటది ఎప్ ప్పుడు రంజాన్ కి నను తీసుకోనిపోతది వాళ్ళింటికి నేను వాళ్ళ మమ్మీ దాల్చా చేస్తది అదప్ కటి తింటా నాకు బల్లే ఇష్టం ఎంత బాగుంటది తెలుసా కలర్ చికెన్ చేస్తే నేను తిన్ను
తే ఏంది అన్
ఎంత బాగుంటాది తెల్సా మళ్ళీగ్ గ్రీన్ కలర్
చనగ బ్యాల్లతో చేస్తరు అవి
ఆ ఆ ఇంకా దాల్ తే బాగుంటది గ్రీన్ కలర్ చికెన్ చేస్తది కీర్ చేస్తారు ఎంత బాగుంట్ టదయిగీ చాలా చేసి నాన్న పిలుచుకో నాన్ వెజ్ తినాలంటే ముస్లిమ్స్ సిండ్లలోనే పుట్టాల మళ్ళీ ఉల్లా నాకు తీసుకోని పోయి తినిపిస్తది మళ్ళీ మా ఇంటికి క్యారేజ్ పంపిస్తది పెద్ద క్యారేజ్ ప్రతి రా దానికి మళ్ళీ పక్ క్కన ఇంకొక ఆంటీ వాళ్ళు కూడా కీరు పంపిస్తారు ఎంత బాగుంటది తెలుసా మ్మ్ అట్ల తెలుసు ఆ పిల్ల ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటది ఆ నాక్ కాండి దాల్చా చేస్తారు నాకు ముస్లిమ్ వాళ్ళుదాల్చార్ చేస్తే బలిష్టం. మా అమ్మని చేయ్ చేయ్ అంటే ఎన్నిసార్లు ట్రై చేసినా అట్ టేస్టే రాదు అదే పనిగా ఆంటీతో చేపిచ్చు కున్న ఒక రోజు ఊమ్మ్ ఉమ్మ్
ఎ ఎన్ని కాలుస్తది. ఫోరేనా నీది
నోటా ఫోర్ కట్ అయినయ్ తెల్సా ఊరక్ కనే ఫోర్మార్ట్ ఇట్లన్న ఫోర్ ఊరుకనే కట్ అయి పెనీ రెండు ఊరుకనే కట్ అయిపోయినాయ్ రెండు సగంలో కట్టయినాయి. ఇది పెన్నో ఏమో మరి
ఏం కాదు రిషి ఇప్పుడు మనం పక్కన మాట్లాడుతున్న ఏం కాదు.
అవునా కట్టై
ఆ కట్ అయినా అంటే అమౌంట్ పడేంత వరకు తెలియదు మనకి ఆ మనకి ఒకరికన్నా అమౌంట్ పడితే ఫస్ట్ ఆ దాని మీద ఒక ఐడియా వస్తుంది ఎలా మాట్లాడలో శైలుది ఐపోంది కదా ఇక్కడ డేట్ ఐనాయ్.
అవునా ఏమో తెలివిలా
ఉమ్మ్ లతాది కూడా అయిపోయింది, పోతా రేపు సాటర్డే పోదామా అని ఆలోచిస్తా ఉన్నా
ఈ సాటర్డే సెకండ్ సాటర్డేన అ చందమామ కన్పిస్తే కధ రంజాను చందమామానా పక్కన స్టారా, చందమామనే గద ఆ మా ఫ్రెండ్స్ అందరు ఆల్మోస్ట్ ముస్లింసే
ఉ నీక్ బాగా ఐడియా ఉన్నట్ ఉందలే
బాగా తెలుసు బక్రీద్ కి తీసుకొని పోతార్ రంజాన్ కి తీసుకొని పోతారు రా రిషి అని ఆ ఫెన్డ్స్ అందరినీ మేము వినాయక చవితికి దసరాకి ఆపిల్లను తీసుకొని వస్తం. వాళ్ళమ్మా గ్రీన్ కలర్ చికెన్ చేస్తది బాగుంటది ఆ నాన్ వెజ్ అయితే ముస్లిమ్సే ఉమ్ మసీద్కిి కూడా తీసుకొన్ పోతది నన్న ఆ పిల్ల నేను ఉగాదికి పోవాల అదేలే దర్గాకి. పీర్ల పండక్ దోడుకోన్ పోతే దర్గాకి తీసుకోన్ పోయింది. ఏ బొరుగులేపి ఇచ్చింది చుట్టూ తిప్పిచ్చి అ
ఉమ్ ఈసారి పోయింగ రంజన్ కేట్ల
ఆ ఉగాదికి పోతా కదా అప్పుడు పీల్చుకోని పోతది కచ్చితంగా. టైమ్ అయినట్
ఏం చేయాలింకా ఐ థింక్ ఫిఫ్టీన్ అయ్యింది
ఉమ్ ఇంకా
ఉమ్ ఎం పడుకుందాం అనుకున్నా నేను నాకు కళ్ళు మంట తీస్తున్నాయా ఇంక సీత మాట్లాడదనా అనింది ఆ సర్లే నేను తాను ఫోన్ చేసింది అన్ ఏం తను నేను మాట్లాడ్లేను అక్కకి ఇస్తా నెంబరు అని చెప్న
ఆ
అంటే అక్క కా సరేలే ఇవ్ వ్వు అనింది నువ్ మాట్లాడే ఏంద్ లేదులే నేన్ నిద్దురుబో తనే అక్క మళ్ళీ ఇంగ సునీత చేస్తాది ఇంకెందుకులే సునీత గుడా ఫ్రీగా ఉన్నట్టుంది మాట్లాడదాం ఒకలు ఒక టెన్ మినిట్స్ అని చెప్పి ఇంగ ఫోన్ చేసా మాట్లాడతావా మా క్క తో గుడా
ఇప్పుడు ఆ రేపు మాట్లాడతా నాకు భయం
భయమా మా మాట్లాడతాడికదా మీతో మాట్లాడింది రాత్రి మాట్లాడేకి
ఆ సునీత మాట్లాడిన్ తర్వాత మాట్లాడతా. ఆ పిల్ల మాట్లాడలేదా ఇంకా? త్త మాట్లాడుతలే
రేపు మాట్లాడ
ఆ సరే అయితే పడుకోల్ ఆ బాయ్
బాయ్